హలో అక్క
హలో
ఆ అక్క
చెప్పురా
ఏం చేస్తున్నవ్
ఏం చేస్తుర్రే ఖాళీ నువ్వు
నేను కూడా ఏం చేసలేను కాల్స్ ఏ మాట్లాడుతున్నా ఉ తిన్నావా తిన్నా నువ్వు తిన్నావా
నేను దినలే ఇంకా
టైమ్ లెవెన్ అయి థర్టీ ట్వెల్వ్ థర్టీ అయితుంది ఇంకా తినలే
ఇంకా తినలే ఆ చాయ్ తాగినాం
అవునా
డిపిలో ఉన్నది నువ్వే నా అక్క ఉహూ ఇంకా ఏం చేస్తురు మరి
ఏం చేసేలే మమ్మీ ఫోన్లు మాట్లాడుతుంది మా అక్కని తీసకరానికి ప్లాన్ అది
అవునా ఒక నిమిషం ఉంక్క మమ్మీ
బ
మామ్
చ
మమ్మీ ఓ మామ్మీ వాన వస్తుంది వా సైడ్ మీ సైడ్ వస్తుందా
ఏంటిది
వాన వాన వర్షం ఎండ కోడుతుందా
అంటే నార్మల్గా ఉంది
మా సైడ్ చినుకులు చినుకులు రాలుతున్నాయి మా ముమ్మేమో నిద్రకు లేస్తాలేదుగా బయట టవల్ ఉంది అవన్నీ ఉన్నాయి
తీ తీయనికి లేపుతున్నావ ఇప్పుడు మీ మమ్మీని
ఆ ఎస్
నువ్వే పోయి తీయచ్చుగా అదేదో
అే ఈ ప్రేమ పో ఎం కూరక్క మరి
మా మమ్మీ పప్పు చేసింది మా మమ్మీ
మాది కూడా సేమ్ పించ్ సేమ్ ఎప్పుడు వస్తది రేప్పు వస్తదా మీ అక్క
రేపు వద్దంటింది రేపు రాకు మని చెప్పింది మా మమ్మీ వాళ్ళ ఎల్లుండి రమ్మంటుంది అంటే ల్యాప్టాప్ ఇటు ఉంటాయి సబ్మిట్ చేయనికి ఆమె వైజాగ్కోవాలంట అమీ ఉన్న దగ్గర నుంచి ఆడ పోయి ఇచ్చచ్చ సరికి ఆమెకు రోజంత వాడతాయిట్లా
ఆహా
అందుకే రేరేప్ ఇస్తదంట రేప్ నైట్ ఎక్కుమన్నది ఎల్లుండివారకి వోతారుగా పోయినంక ఇయన్నీ చదురుకొని భద్రాచలం పోతం అన్నరు
ఓ
పోతరేమో పోయేసి ఇటచ్చేస్తార్
అవునా
ఉ
ఉహు మా సైడ్ బానే వర్షం పడుతుంది
నిన్న మా సైడ్ పడ్డది నీ ఈ రోజ్ మీ సైడ్ పడుతుంది
ఆ అవును
పడకున్నగాన్ జర చల్లగుంటే ఏంగాద్ ఈ ఎండెట్లా గొడుతుందిగా ఇగ బయటికి అయితే అడుగు గూడ పెట్టనే బుద్దఅయితలేద్ మామ్ షాప్ కు పొమ్మంట్ నేను పోనని చెప్పిన పెట్టింది సప్రేక్ పోయింది
ఓ నిన్ననైయిట్ మా ఇంట్ల కుడా గోడవైంది
మనం రోబో
రాత్రికి పొమ్మన్న పోతా పొద్దుగాల పొమ్మన్న పోతా ఈ ఎండల పోతే అన్నేకిందపడ్తా
అయ్యో బాగ్ బక్కగున్నవ్ తిను అందుక్ కానయితలేవ్ నువ్వు
కల్లు తిరుగుతాయి ఉకనే ఎండక్ పోతే
అద్ తినక నేను కొంచెం లడ్డుగనే ఉంట మరీ లడ్డుగ కాకుంట నేన్ కూడా ఒకప్పుడ్ నీ లాగనే ఉండే బక్కగ అదే ఇప్పుడు బట్ ఇంటికన్నె రోండ్ మూడు పుటల్ తిని ఏం లేకుంటా మన్ మంచిగా ఉండడం వల్ల లడ్డుగయినా కొంచెం
అదే బెస్ట్ హెల్త్ గూడా ఏం ప్రాబ్ ఏం రాద్ మొన్నటి దాకా హాస్పిటల్ ఉన్నా నేన్
ఎందుకు ఎమైంది ఆ అంటే ఆ బక్కగున్నావు కాబట్టి లేవు తినకవాయ్ ఉంటారు టైమ్ టు టైం తినాలి
ఆ మా అక్క దగ్గరున్నగదా అడ ఉండి ఉండి ఏవై దేమో ఇంటికానే ఉంట మళ్ళ ఏడిక్ కూడా ఓను కింద పడిపోయినా ఏమో అక్క వాళ్ళకిల్లక్ ఫోన్ చేస్తే ఒక డాక్టర్ వచ్చిండు ఇంటికి గ్లూకోస్ పెట్టిండు పెట్టినప్పుడే మంచిగున్నా మళ్ళ నెక్స్ట్ జాట్లనే అయింది ఇగ హాస్పిటల్ తీసుకపోయింది. తీసుకోపోతే టెస్ట్ లన్నారు టెస్ట్ ఆగనే అన్ని ఏమేం టెస్ట్లు బ్లడ్ టెస్ట్ ఇంకా స్టమక్ ది స్కానింగ్ ఇంకా యూరిన్ టెస్ట్ చేసిర్రు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందంట బ్లడ్ లేదంట్
ఉహు
అవన్నచ్చినయి ఒకటేసారి మూడు రోజులు ట్రీట్మెంట్ చేస్ చేసిర్రు అన్నే ఉన్న హస్ అట్టనా
తినకనే టైమ్ టూ టైం తినాలి
మా అంతే టైమింగే అది మేం చినప్పుట్నుంచి ఆట్నే తింటాం మరి
చిన్నప్పట్నుంచి గట్లా తిన్నారు కాబట్టే గంత బక్కగున్నావ్
ఏమో తి మళ్ళనేన్ మా ఇంట్ల అందరి కంటే ఎక్కువ నేనె తింట
ఓ
మా అన్న కూడా అంటడు తక్కువ తినది మళ్ళీ ఇమెకు ఆన్నస్తయి అన్ అంటడు
ఉహ్
వాళ్ళకంటే నేను బెటరు మా ఇంట్ల
ఆహా ఒక నిమిషం ఉండక్క ఆట్టనే
హ్
మమ్మీ ఓ మమ్మీ ఈమె లేస్తలేదు ఏందిగా హలో
హలో
ఆ అక్క చెప్పక్క
చెప్పు నువ్వే
మా సైడ్ మాబ్బె లేదు గానీ వర్షం వస్త చిన్కుల్ చిన్కుల్ చిన్కుల్ ప పడుతూ
ఎండాక్ ఎండా వాననా
ఇగో వర్షం వస్తుంది తూవ్వాల అ బట్టలు ఉన్నాయి. తీస్తలేదు పండుకుంది పండుకుంది
ఎండ వాన రెండొస్తున్నయా?
వానేం లేదు కానీ చినుకులు చినుకులు పడుతున్నాయి
అదే ఎండ కొడితే చినుకులు పడితే అది వాననేే రాదు
మ్ చల్లగుంటుంది కానీ వర్షం వస్తలే ఉన్నయా కే ఈడ ఏం గావ ఎంత పిల్సిన ఈమె పలుకుత లేదు మీ నాన్న కా లేదు న మజ జాకెట్ అంద నా బందే
చుశినవా నిన్న ప్రీ రైటర్
ఆ అక్క
నా
నువ్ పెట్టిన ఫోటో వేగ
అవున
చూస్న చూస్నా
చూస్నావ ఎప్పుడన్న దాన్ని?
చూసిన షాప్లళ్ళ ఉంటాయి కదా
గదె ఉ దీతాయిి
అవునా
మరి అదే నేనది అక్క మధ్యాహ్నం మందు తాగడు టీ తాగుతాడు మా డాడీ
అవునా
బాగుంటది అబ్బాయి పొద్దుని తున్నమన్నగ ఉంటాం
ఓ అవునా
ఉ
ఉ టేస్ట్ ఎట్ల ఉంటది అది?
టేస్ట్ ఎట్లుంటాదని స్టింగా ఆయన రూపాయనా
ఎప్పుడు ఒక నేను తక్కువగ అంత తాగ గలేదులే కొంచమే తాగిన స్ట్రింగ్
ఆ అంటే అట్లా అట్నేకాని ఫ్లేవర్ వేరు
ఊహు
ఆ అది స్ట్రాబెర్రీదిగా
అవును
హు
హు ఒక్కటే సారే ఏమోగా తాగిన స్ట్రింగ్ అంటే ఇగ మళ్ళా తాగాలే తాగొద్దంటారు గా గర్ల్స్ ని
అప్పుడు మాక్ షాపు ఉండే
ఊహు
నే అయితే ఈ మస్తు తాగుతురు తెలుసా మస్తు తిట్టి తిట్టి రి ఇంక
ఉహు
తాత నుంచి అవి ఏసుకునుడు బంద్ చేసింరు
ఊహు ఇగ అంతే ఇగ కూల్ డ్రింక్స్ తాగుతాం మా ఆ ఓ
అదే అనిపిస్తుంది ఇప్పుడు ఇంటికాడ ఉండి ఏ బోర్ కొడతది
ఆ అవునక్క బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది
ఓ సూపు చూడవే ఎండకి అయితే ఆ ఇంత రాదు
ఆ అవును ఎవ్వరు వస్త లేరు ఒకటి టైం పాస్ కూడా కావట్లేదు ఎవడ్ లేడు ఎవడ్ లేడే బస్సు పోయిండంట అంట గాని నిన్న అనుకుంటా వస్తుంది ఓ తగులుకొని పోయిరా ఆడు సెల్లులా షాప్ ఏనా ఇంకా అక్క మరి ఏముంది ఏం లేదు చల్ల పడ్డది అంటే ఇంకా వర్షం వస్తది ఏమో మబ్బు అయితే ఏం లేదు వర్ష్ వస్తదేమో ఇగ ఆ రోజు
నన్మమీది పనికుతనే నే వద్దన్నా
ఏం పన్ కి
నర్సరీలు కంట అందరూ పోతురంట ఈరోజు స్టార్ట్ అయితారంట అందరూ
ఓహో ఏం పన్ చేయాలి
గవ్వే ఉంటాయి గా చిన్న చిన్నవి నర్సరీలో ఏముంటాయి ఆ అదే మొక్కల్ నా మొక్కల ఆ గవ్వే ఎక్కువ పనుండదని నేనే వద్దాను లెండి
అవును
మళ్ళా మా తాత ఉంటడు ఆయనకి తినబెట్టాలే అవన్నీ నే చెయ్య
అవునా
హు అందుకే ఉండమన్నము పోతి అమ్మ కొన్ని రోజులైనా పనికి
అవునా
మా అక్క వచ్చినంకే మళ్ళీ ఇప్పుడు పోయిన కాన్ రేపు పోవాలా ఎల్లుండన్న డుమ్మాలు అయితయి రెండు రోజులు అయితయి
ఓహో మీ ఫ్యామిలీసు అందరు పోతారా
ఆ మీరుపోతారా ఆ మవోళ్ళు పోతరు మా అన్న డాడీ మమ్మీ పోతరు నేను మా తమ్ముని పంపిస్తాన్నారు నిను మా తమ్ముడు ఉండాలే
సరేలే అక్క మరి
ఉ సరే
ఉ